ఏం చేస్తున్నావ్ ఉగాదికి ఇంక ఐదు రోజులే ఉంది కదా. మీ ఇంట్లో పండుగ సందడి అప్పుడే మొదలైందా ఏంది
అవునురా ఇప్పుడే మా అమ్మతో కలసి వంటిల్లు సదురుతున్నాను ఈ ఆదివారం నుంచే క్లీనింగ్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది మీ వైపు ఎలా ఉంది మరి
ఇక్కడ కూడా అంతే ఈసారి మార్చ్ నైన్టీన్ కదా ఉగాది మధ్యలో పని దినాల్లో వచ్చింది అందుకే ముందే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం ఇప్పుడే బయటకు వెళ్ళి మామిడాకులు వే పు పువ్వు కోసుకొని చూసి వచ్చాను
అవును డా ఈసారి ఎండలు ముందే అచ్చాయి కదా మామిడికాయలు అప్పుడే మార్కెట్ లోకి వచ్చాయి కానీ ఆ పులుపు చూస్ తుంటే నోరు ఊరుతుంది ఉగాది పచ్చడిలో ఆ లేత మామిడి ముక్కాయలు పడితేనే కదా అసలైన మజా
నిజమే కదా కానీ ఈసారి వేప పువ్వు దొరకడం కొంచెం కష్టంగుంది మా ఇంటి పక్కనున్న చెట్టుకింకా సరిగ్గా పూత రాలేదు ఉగాది పచ్చల్లో ఆ చేదు లేకపోతే అది పచ్చడే కాదు కదా
కరెక్ట్ గా చెప్పావురా చేదు బాధ తీపి సంతోషం ఆ ఆరు రుచులు కలిస్తేనే కదా మన జీవితం అప్పట్లో మనం చిన్నప్పుడు ఆ పచ్చడి తినడానికి ఎంత మారం చేసేవాళ్ళమో అమ్మ కాస్త బెల్లం కలిపిస్తా అని బుజ్జగించేది
అవును ఆ పచ్చడ్లో వేసే అరటి పండు ముక్కల కోసం మన యం పరే ఆరాటం అంతా ఇంతా కాదు మరి ఈసారి మీ ఊర్లో పంచాంగ శ్రవణం కి వెళ్తున్నావా ఈ కొత్త ఏడాది నీ జాతకం ఎలా ఉందో చూసుకోవాలి కదా
తప్పకుండా వెళ్తాను రా మార్చి పంతొమ్మిది సాయంత్రం గుడి దగ్గర పూజారి జి చదువుతారు ఆదాయం వ్యయం ఈ లెక్కలు వింటేనే భలే సరదాగా ఉంటుంది నీకు ఈ ఏడాది రాజపూజ్యం బాగుండాలని కోరుకుంటున్నాను రా
థ్యాంక్ యూ మరి పిండి వంటలు ఏం చేస్తున్నారు ఉగాది అంటే బొబ్బట్లు ఉన్ ఉండాలి కదా మా ఇంట్లో ఐ తే ఈసారి నెయ్యి బొబ్బట్లు స్పెషల్ అంట
అమ్మో బొబ్బట్లు అంటే ఎవరికి ఇష్టంముండదు నాకైతే ప్రాణం వేడి వేడి బొబ్బట్ల మీద నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఆ రుచే రుచికి వేరే ఏది సాటిరాదు అమ్మ కూడా పూర్ణ బొబ్బట్లు చేయడానికి శనగపప్పు బెల్లం అన్ని తీసుకు వచ్చింది
నిజమే అప్పట్లో మనం కొత్త బట్టలు వేసుకొని సైకిల్ మీద తిరుగుతూ అందరి ఇళ్లకు వెళ్లి పచ్చడి తాగేవాళ్ళం కదా ఆ రోజుల్లో ఉన్న ఆత్మీయత ఇప్పుడు ఫోన్ మెసేజ్ల్లో ఎక్కడ దొరుకుతుంది చెప్పు
అవునుడా ఇప్పుడు అందరూ వాట్సాప్ లో బొమ్మలు పంపేసి పండుగ అయిపోయింది అనుకుంటున్నారు అందుకే ఈసారి నేను డిసైడ్ అయ్యాను ఈ మార్చ్ పంతొమ్మిది నా ఫోన్ పక్కన పెట్టేసి మన పాత స్నేహితులందరినీ కలుద్దామని
అలాగే చేద్దాం ప్రకృతి మారుతోంది కొత్త చిగుళ్లు వస్తున్నాయి మనం కూడా కొత్త ఉత్సాహంతో ఈ ఏడాద్ దీని మొదలు పెట్టాలి
అది ఈ ఏడాది ఏదైనా సంకల్పం ఏంటిది ఏదైనా కొత్త పని మొదలు పెడుతున్నావా
ఈసారి నుంచి పర్యావరణం మీద దృష్టి పెట్టాలిరా ప్లాస్టిక్ వాడటం తగ్గించాలి ఉగాది అంటేనే ప్రకృతి పండగదా దాన్ని మనం కాపాడుకోవాలి
చాలా మంచి విషయం చెప్పావురా సరే మా నాన్న తోరణాలు కట్టడానికి నిచ్చెనన పట్టుకోమంటున్నారు మళ్ళీ రేపు సాయంత్రం ఫోన్ చేస్
అవునా ఇందాక మాముడాకుల గురించి చి అన్నావు కదా అసలు ఆ తోరణాలు కడితేనే కదా ఇంటికి ఆ పండగ కల వచ్చేది ఆకుపచ్చడి తోరణాల మధ్యలో పసుపు రంగు బంతి పూలు పెడితే ఇల్లంతా ఒక పెళ్లి పందిరి లా కనిపిస్తుంది
నిజమేరా మా అమ్మ అయితే ఈసారి ఇంటి ముందు ముగ్గులో కూడా వేపపువ్వు ఆకారం వేస్తానంటుంది ఉగాది అంటేనే ప్రకృతి మన ఇంటికి వచ్చినట్టు ఉంటుంది కదా మరి మీ ఊర్లో కొత్త బట్టలు కొన్నారా
కొన్నామండి పండుగ అంటేనే కొత్త బట్టలు కదా ఈసారి పట్టు పంచే కుర్తా వేసుకుందామని ఫిక్స్ అయ్యాను సాంప్రదాయబద్ధంగా ఉంటేనే కదా ఉగాదికందం
అమ్మో పట్టు పంచ కట్టుకని నువ్వు పచ్చడి తాగుతుంటే చూడాలని ఉందిరా ఈ మార్చి పంతొమ్మిదిన ఎండలు కూడా మండిపోతాయంట క కాటన్ బట్టలు కూడా కొన్ని రెడీ చేసుకో
మంచి పని చేసావు మరి ఆ వేపు పువ్వు శుభ్రం చే చేయడం ఒక పెద్ద పని కదా ఆ చేదు రేకులు విడదీస్తుంటే వేళ్లుు కూడా చేదు అయిపోతాయి
అవునురా కానీ ఆ చే చేదుని పచ్చడిలో కలిపితేనే వచ్చే ఆ ప్రత్యేకమైన రుచి ఎక్కడైనా దొరుకుతుందా జీవితంలో కష్టాలు వస్తేనే కదా సుఖం విలువ తెలుస్తుంది అందుకే మన పెద్దలు ఆ చేదుని మొదటి రుచిగా పెట్టారు
బలేచెప్పావ్ మరీ ఉగాది రోజు సాయంత్రం మీ ఊర్లో కవి సమ్మేళనం ఏమైనా జరుగుతుందో అప్పట్లో రేడియోలో క వచ్చే కవితలు పద్యాలు వినడం నాకు చ
జరుగుతుందిరా అమ్మా ఊరు ప్రతి లైబ్రరీ దగ్గర తెలుగు పండితులందరూ కలిసి పద్యాలు చదువుతారు తెలుగు భాష మాధుర్యం వినడానికి అది ఒక గొప్ప అవకాశం నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి వెళ్ళాం
తప్పకుండా వస్తాను ఇంకా తిండి ముచ్చడి చెప్పు బొబ్బట్లు కాకుండా ఇంకా ఏం స్పెషల్ ఉన్నాయి ఉగాదంటే ఆ పుల్లిహోర వాసన కూడా ఇల్లంతా నిండిపోవాలి కదా
అబ్బో మామిడికాయ పులిహోర అందులో కాస్త వేయించిన పల్లీలు జీడిపప్పు వేస్తే ఆ రుచే వేరు మా అమ్మ ఈ అప్పటికే చింతపండు మామిడికాయలు అన్ని సిద్ధం చేస్తుంది
వింటుంట్టూనే నోరూ ఊరుతుంది నాకైతే మరి అది చాల వచ్చ నిల్వ చేసే పదార్థాలు ఏమైనా చేస్తున్నారా ఉగా తర్వాత ఎండాలు పెరుగుతాయి కదా అందుకు ఇ రాగంబ లేదా మజ్జిగ లాంటివి
అవును రా సలసల కాగే ఎండలో మజ్జిగ తాగితే వచ్చే ప్రశాంతత ఏసీలో కూడా దొరకదు సరేరా మా నాన్న పంచాంగం పుస్తకం తీసుకురావడానికి వెళ్తున్నారు నన్ను కూడా రమ్మంటున్నారు
అవునా పంచాంగం పుస్తకం మీ నాన్నగారు తీసుకొచ్చి చదవుతారా మరి మీ నాన్నగ గారికి తెలుసా అది
నాన్నగారు చదివి అందరికి వినిపిస్తారు ఎవరి పంచాంగం ఎలా ఉంది అనేసి అందులో నాది కూడా చూసుకోవాలి ఈసారి
అవును ఇందాక మామిడికాయలు తీసుకురావాలన్నావు కదా తోటకి నువ్వే వెళ్తున్నావా మరి మీ నాన్నగారితో వెళ్తున్నావా
నాన్నగారు వెళ్తున్నారు నాన్నగారు ఇక నేను కూడా కలిసి వెళ్ళాలి వెళ్ళి ఆ చెట్ల మీద ఎక్కి ఆ మామిడికాయలు తింటూ ఉంటే ఉగాది పండగ అంతా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది
అవునవును ఇప్పుడు కాస్త చిన్నగా చేదుగా ఉంటాయి గాని భలే రుచిగా అనిపి పిస్తుంది
నిజమేర ఆ మామిడికాయలు ఉగాది పచ్చలు వేసుకుంటేనే అసలు అసలైన ఉగాది పచ్చలాగా అనిపిస్తుంది
మ్ ఇంకా అలా కాకుండా వాటిపైన కొంచెం ఉప్పు కారం జల్లుకొని తినే వాళ్ళం మనం ఎండాకాలం లో గుర్తుతుందా మీకు
గుర్తుంది గుర్తులేక ఏమి చాలా బాగా తినే వాళ్ళం ఆ చెట్లు ఎక్కి అక్కడ కారం అవన్నీ పెట్టుకొని మామిడి కాయలు తింటుంటే
ఆ ఎంతైనా అది భలే ఉండేది ఎండాకాలం వచ్చిందంటే కథమ్ మనకు అక్కడ ఒక చింత చెట్టు ఉండేది ఆ చింత చెట్టు కింద అందరం చాపేసుకొని కూర్చుని మంచిగా ముచ్చట్లు కూడా పెట్టుకునేటోల్లం
నిజమేరా అసలు ఆ రోజులే బాగుండేవి ఇంకా అష్టచమ్మ అవన్నీ ఆడుకుండే వాళ్ళం ఆ చెట్టు కింద
ఆ కొంచెం కాలం మారిన తర్వాత క్యారమ్ బోర్డ్ అని చెస్ స్త కాని ఆ చిన్న పిల్లలతో ఆడుకుంట ఆ సరదానే వేరేలాగా ఉండేది అసలు
నిజమే అసలు ఆ రోజులే అన్నిీ బాగుండేవి ఇప్పట్లో అందరు ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు
మ్ అప్పుడు ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవాలంటే అమ్మ దగ్గర ఎంత మారం చేస్తే గని దొరికేది కాదు మనకి
నిజమే ఆ ఐదు రూపాల కోసం అమ్మా యి కొంగు పట్టుకొని తిరిగేవాళ్ళు
ఊమ్ ఇప్పుడు పిల్లలకయితే వాళ్ళ అకౌంట్ లో వందల వందల డబ్బులు ఏసేస్తున్నారు, వాళ్ళ ఇష్టం ఒచ్చింది కొనుకోగలుగుతున్నారు.
నిజమే ఆళ్ళ ఫోన్ లో ఉండడం వల్ల వాళ్ళకు కనీసం ఆ డబ్బు విలువ గూడా తెలియట్లేదు, ఏమంటే ఫోన్ పే చేస్తున్నారు, వస్తున్నారు.
అంతే గదా ఫోన్లు పే అది ఇది అనడం వల్ల అసలు రోజుకి ఎంత ఖర్చు ఏస్తున్నారనే విషయం మనకు దెలీయకుండానే డబ్బు కర్చయిపోతుంది.
నిజమే చెప్పావసాలు
ఊమ్ మరి నువ్వు వడుతున్నావా ఫోన్ పే?
నాకెక్కడ దెలుస్తుంది, అది ఎలా వాడడం వాళ్ళు వీళ్ళు అంటుంటే వినడమే.
ఊమ్ అదే బెటర్లే వాడకపోవమే బెటర్ అది, వాడితే మనకి ఎంత డబ్బు ఖర్చయితుందో గూడా తెలీదు ఓయ సడన్ గా జూసుకునేసరికి డబ్బులన్నీ అయిపోతయి.
నిజమే మన చేతిలో ఉంటే అయినా మనకు లెక్క తెలుస్తుంది, ఇన్ని ఖర్చు చేస్తున్నామని కొంచెం చూసుకుంటాం పొదుపు చేయొచ్చు అప్పుడు.
అంతే గదా ఇంత ఖర్చు వెడుతుండు అయ్యో డబ్బులు అయిపోతున్నా అని భయం ఉంటది. అదే అకౌంట్ లో నుండి ఫోన్ పే చేస్తుంటే అసలు ఎంత ఓతుంది ఎంత ఉంటుంది ఏం తెలియట్లేదు.
నిజమే అసలు, సరేగాని ఈ ఉగాదిలో నీ పంచాంగం ఎలా ఉందో చూసుకున్నావా?
లేదు లేదు చూసుకోవాలి ఇంకా ఉగాది రోజు జెప్తారు గదా ఆ రోజు ఎళ్ళి చూసుకోవాలి ఈరోజు జస్ట్ ఇంట్లో అన్ని పనులు స్టార్ట్ జేశారు ఇంకా నాలుగు రోజులు ఉంది గదా పండకి
ఆ వెళ్తారా మరి గుడికి?
ఆ వెళ్ళాలి ఖచ్చితంగా అందరం గలిషి వెళ్దామని అనుకుంటున్నం, మీరు మరి?
మేం గూడా వెళ్ళడమే వెళ్ళి అక్కడ పూజరు పూజ చేస్తుంటే అందులో కూర్చొని పంచంగం తెలుసుకొని రావాలి.
ఊమ్ ఎంత వ్యయం జేస్తాం ఎంత రాజ పూజ్యం అవన్నీ దెలుసుకునేది ఇప్పడే గదా. అవి జరుగుతాయో లేదో తెలియకపోయినా, తెలుసుకోవడంలో ఉండే ఆ సంతోషం వేరుంటుంది.
అంతే కదా మరి నమ్మకం ఉంటే అన్నీ నమ్ముతం మన మిగ అంతే.
ఊమ్ మన తెలుగు వాళ్ళకి ఇగ కొత్త పండగ కొత్త సంవత్సరం అంటే ఉగాదే గదా.
ఆ అవును ఇగ ఉగాది కాబట్టి ఇంకా మంచిగా చేసుకుంటారు ఇదే తొలి పండగ కద.
ఊమ్ మనకి ఇప్పటి నుండి మళ్ళీ అన్ని పండుగలు స్టార్ట్ అయితూ ఉంటయి గాబట్టి ఉగాది కచ్చితంగా జరుప్
ఊమ్ ఉగాది పచ్చడి చేస్ స్తున్నారా మరి ఈ సారి మీరు?
ఉగాది పచ్చడి అంటే చేస్తాం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జేస్తాం గాబట్టి, ఈ సంవత్సరం గూడా జేస్తాం.
చేయడమే ఈసారి గూడా.
ఊమ్ అన్నీ ఎన్ని ఆరు రుచులు వేస్తారు గదా.
ఆ అందుకే కదా దాన్ని చెడ్రుచులు అంటాము.
ఊమ్ అంతే జీవితం గూడా అలానే ఉంటుంది, ఆరు రుచులు ఉంటాయి. తీపి, బాధ, కష్టాలు, సుఖాలు, చేదు. అన్నిటికీ మన తెలుగు వాళ్ళు ఏ జేషినా ఒక అర్ ర్థం పెట్టి జేశారండి ఊర్.
అంతే కదా మరి. అన్ని పా తకాలం పద్ధతులను ఫాలో అవుతూ చెయ్యాలి ఇగ.
ఊమ్ అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది, పెద్దవాళ్ళు ఏది గూడా అన్ని ఆలోచించి ఏసారు మన మంచి కోసం అని అనిపిస్తుంది, ఇలాంటప్పుడే.
నిజమేనండి అసలు అప్పట్లో చేసిన పనులు, అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఫాలో అయితే ఇంకా బావుండేది.
ఊమ్ అదే మనకు స్పూర్తిదాయకం గదా.
మే
ఊమ్ సరే మరి పండగ కన్నీ రెడీ యేస్ కోండిగ మేము గూడా అన్నీ రెడీ జేస్కోవాలే, మ్ హూ మీకు గూడా ఉగాది శుభాకాంక్షలు అండి బాయ్.